హలో
హలో హలో
హలో
హలో
హలో
ఆ చెప్పన్డండి
న్ అండి హలో వినబడట్లే?
ఆ వినిపిస్తుంది కొంచెం ఈ వాయిస్ వినిపించట్లేదు నాకు
అవునా ఇప్పుడు?
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
అవునా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరు ఏం చేస్తున్నారు
వచ్చాం కొద్దిసేపు చదువుకుందాం అని అట్లా
అవునా స
బుక్స్ ఓపెన్ చేయంగానే నిద్ర వస్తుందిండి
అవునా
అ
ఏం కర హీరో ఏం లేదండి
తిన్నారా పొద్దుగాల మధ్యాహ్నం
ఆ పొద్దుందిన్నామండి ఏం కరీ మీది ఈరోజు
అంటే పొద్దుగాలా ఉప్మా తిన్నాం సమి ఉప్మా చేసారు ఈ రోజు ఇప్పుడేమో ఆలుగడ్డ కర్రీ వండుతారు
అవునాను
ఇంక ఇప్పుడు తినలేదు వెళ్ళి తినాలి కొంచెం మన్న తర్వాత
అవునా
ఇంకా మీరు ఎంక్వరీ అండి
మాది టమాటా అండి టమాటా పచ్చిమిర్చి
ఆ కరి కూరండీరా పాచుడనూరరా
హా కే
అవునా బాగుంటాయి
హ
అంటే ఇప్పుడు టమాటాలకి చ అంటే తక్కువ ఉంది కదా
ఆ టెన్ రూపీస్ కేజీ
అవునా ఇంకేం చేస్త చిన్న రండి
నం లే ప మీదే
పొద్దిగాల లేసినాను నుండి ఏం చేసళు
అంటే ఇంట్లో పనే చేసుకున్నాము
అవునా అంటే పండుగ పని స్ మొదలు పెెట్లా
ఆ ఇంకా లేదండి
ఎన్న చేస్తారు బుధవారం మరలా వేస్ అప్పలు చేస్తారండి మీరు పండక్కి
అంటే మేము చేసుకోము ఫెస్టివల్
ఓ సారీ సారీ అంటే, అప్పలు కూడా అలాంటివి ఏం చేసుకోరా మిమ్ని తినడానికి అట్లా
ఆ చెయమండి అంటే కొంతమంది అ అ చేసుకుంటారు మేమైతే చేయము
అంటే ఎప్పుడు చే కోర మీరు
ఆ చేసుకుంటాం
అహ అవునా అంటే ఇప్పుడు అందరు చేసుకుంటారు కదా అనేసి అంటే
ఆ అంటే ఇంక ఇప్పుడైతే చెయ్యము
ఆ
ఆ ఇంక ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటను
ఇంకేం చేస్త స్తునరండి
ఏం లేదండి టమాట పచ్చడి పెట్టాలి అని యూట్యూబ్ లో చూస్ చూడాలి
అవును బాగవుంటాది మళ్ళీ ఇంకా వానకాలం అయితే అప్పుడు కూరగాయలు దొరుకు రకడం కష్టం ఉంటది పచ్చళ్ళు ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటేనే మంచిదండి అసలు
ఆ అవును
మా ఇం ట్లో కూడా మాఅమ్మకి చెప్పాలి పెట్ పెట్టమనీ అంటే ఉంటాయి కదా కొన్ని పచ్చళ్ళు మళ్ళీ టమాట ఒరుగులు చేస్తారు తెలుసా ఆ టమాట ఒరుగులు చేస్తారు తెలుసా మ్.. అవి కూడా చేసు కొని పెట్టుకోవడం బెటర్ అంటె పుల పల్ల గు గుంటాయి కదా మంచిగ అనిపిస్తది
ఉమ్...
రెండు రోజులు కాకపోతే కోతులు ఎక్కువ ఉన్నాయి కదా ఇంటి ఇక్కడ ఖర్చు కావాలి ఉం తింటాయండి కోతులు టమాటాలు తింటాయిగదా
ఆ తింటాయి
కావాలండి డేవా టిగ్గాని ఏందండి ఇనబడట్లేదు
వాటికి కూడా ఆహారం దొరకట్లే కదా అన్ని తింటున్నాయి కోతులు ఇప్పుడు
అయ్యయ్యో అమ్ మనం కొంచెం ఎండబెట్టుకొని తర్వాత ఒక రెండు మూడు రోజులు ఎండితే సరిపోతుందా అండి అవి
టూ డేస్ ఎండి తె సరిపోయిద్ది
అందులో ఉప్పు కలుపుతారా ఉప్పు కలిపి ఎండ పెడతారా ఉత్తిగనే ఎ
ఉప్పు కలిపి ఎండపెడతారు అంటే ఉప్పు కలితే కొంచం స్మెల్ అనేది రాదు కలపకపోతే స్మెల్ వస్తది
అహొ ద వాసన కోసం మనీ ఉప్పు కలుపుతారా అంటే మళ్ళా మనము కూర వండుకునేటప్పుడు తక్కువ వేసుకోవాలా ఉప్పు అందులో కి కూరలు
ఆ కూరలు అదిక తక్కువ వేసుకోవాలి ఉప్పు
అవునా ఇంకేం చేస్తా స్తున్నారంండి
ఉమ్
మే మీ సరిపోయినప్పుడు ఇవి సరిపోయినప్పుడు చనా టమాటాలు తీసుకొని కొన్ని పచ్చడి పెట్టుకోవాలి కొన్ని ఇంకేమంటారు వీటిని ఒరుగులు చేసు కోవాలి టమాట ట్టలల్లో అంటేవి ఉంటాయి కదా దా మీరు ఇ వేసుకుంటారా వాటిని ఏమంటారు బట్టి చేపలు అయ ఉంటాయి కదా
ఆ వేసుకుంటాం
వండుకుంటార అలా
ఆ వాండుకోను ఆ అవును టే సోరకాయ లోస్ కుంటే కూడా బాగుంటది
అవునా సోరకాయి టామాట అంటే ఉతికే దినం లే అని
అంటే సోరకాయలో వట్టి చేపలు వేసుకు కుంటే బాగుంటది
ఓహో సోరకాయలో ఓటి చేపలా ఎప్పుడు థినాలెధు అండి నేను మ హల్ చెయాలే దీ వ ఇంతకన్నాయితే
అవును టేస్ట్ బాగుంటది అంటే కారం అయ్యకుండా పచ్చిమిర్చి వేసి చేస్తే బాగుంటది అర్ధం కావట్లే అండి
మీరు చేస్తారా ఆ కూరగారు వండుతారా
నాకు అంత తెలీదు మా మమ్మీ చేస్తే తిన్న నేను
అవునా అంటే ఫస్ట్ అంటే వాటిని ఫస్ట్ ఉడకబడతారు అంటే వేడిళ్ళలో వేసి అట్లా చేస్తారా లేకపో
అంటే ఫస్ట్ స్టా ఆ అంటే పేలం మీద పెనం పెట్టి వేంపినాక కొంచెం వాటర్ లో నాని నానినాక కడగాలి ఓ టూ త్రీ టైమ్స్
నాపాలన్నా
కడిగినంక ఆ
ఆ తర్వాత
కడిగినాక ఇగ మనం కర్రీకి ప్రిపేర్ చేసు
అవునా అంటే ఇప్పుడు సోరకాయలు కొద్దిసేపు ఉడికిన తర్వాత వా మీ ఇందులో వేస్తారా
ఆ అనుకుంటే తెలీదు నాకు కూడా అంతా
అవునా అంటే మేము ఎప్పుడు వినలేదు సోరకాయ తోటి చేపలు వండుతారని నాకు తెలవదు ఇంతవరకు
ఉమ్ టేస్ట్ బాగుంటది అది
అవునా చెయ్యాలా అయితే మేము కూడా ఈ
కారం వేస్తే మంచిగ ఉండదు పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుం ఉంటది
అవునా సోరకాయ పచ్చిమిర్చి బాగుంటది కాని సోరకాయ చేపలు పచ్చిమిర్చి ఎప్పుడయ్యాలే
అవునా ట్రై చెయ్యండి ఈసారి
కొండి తెలుసుకొని నాకు చెప్పండి
తప్పకుండా చెప్త
ఇంకా మీరేం కర్రీ వండుకున్నారు ఈ రోజు ఏదో అన్నారు
టమాటా పచ్చిమిర్చి వండిన
అవునా మీరే వండారా
ఆ నేనే వండాను
అవునా ఉహూ అంటే ఇంట్లల్లో అట్లా ఏమన్నా అంటారా అండి అంటే వండిన తర్వాత అంటే ఇట్లా ఉప్పు తక్కువ ఉంది అట్లా ఇట్లాని
అంటే ప్రెసెంట్ అయితే నేను మా హస్బెండే ఉంటాము
ఓ ఇద్దరేనా అయితే పర్లేదు
ఆ
మా ఇంటికాడనే అంటే నేను ఇంట్ అంటే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికాడ నే కదా ఇంటికాడ ఉండితే మా బాబాయ మంచి నేను ఎట్లా వండిన మంచిగా ఉందనే చెప్తాడు అది మంచిగా లేకున్నా మంచిగ ఉందని అంటాడు
అవునా
అమ్మనే అమ్మ కూడా మంచిగనే ఉందంటాది ఎందుకంటే మరోసారి ఏడ వండదో అని భయానికి
అది కొన్ని కొన్ని అప్పుడప్పుడు నేర్చుకుంటేనే బాగుంటది
అదే అదే మళ్ళీ అంటే ఇప్పుడు బాగాలేద అని చెప్పినాం అనుకో నెక్స్ట్ మళ్ళీ అడిగితే వండమని అడిగి తే మనం వండమని చెప్తాం కదా అప్పుడు మంచిగా లేదా అన్నావ్ నేను ఎందుకు వండాలి లా ఇలా అంటాము కదా మనము అనేసి దియడం అళ్ల అంటదిమోని అ మంచి లేయకుండా మంచిగా ఉంది బిడ్డ అంటారు ఇక
అవునవును అంటే వండుతాఉంటే మనకు కూడా వస్తది
అవును ఈ అమ్మన అయితే ఇగ నేను ఇక పోయిన ఇంటికి పోతా న అన్కో కత ఊరికెళ్తదిగా ఇది ఒంట న ఇట్ల నోడుతుదేమోనని అమ్ముంటే నేను ఎక్కు ఉండను లు వంటకాడికే పోను బయట పని ఎంట చాలు సరిపోతది
అవునా
వంట పని అంటే కొంచెం చిరాకు లేక్క అనిపిస్తది నాకైతే అమ్మో ఎట్ల ఒండుతారో అనిపిస్థాది
కానీ తర్వాత ఇప్పుడు ఉండకపోయినా కానీ తర్వాత అయినా తప్పదు మనకి వండాల్సిందే
అక దానికే పరిమిత అయితాం కదా
అవునవును
నేర్చుకోవాలి అదే ఫ్యూచర్ లో ఎట్లాగా అదే కదా దో ఉండేది ఇప్పటి నుంచి ఎందుకు అనేసి నేర్చుకోలేదు ఇందరికి
అవునా
ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు అలా ఇలా కాల్ చేసారా ఎవరైనా
ఆ చేస్త
అవునా ఈ రోజు మా ఫ్రెండ్ నేను కాల్ చేసాం మా స్నేహితురాలకి తను చెప్పింది అన్నమాట ఏమని ఆ ఈరోోజు ఈ రోజ అయినా లేకపోతే తనకి కుదిరినప్పుడు మనకు అందరి మాకు ఉంటాం కదా మేమందరం మాకు కుదిరినప్పుడు ఏదైనా వెళ్దాంమని బయటికి
అవునా వెళ్తారా బయటికి మీరు
ఆ ఎళ్తామండి అంటే ఆదివారం అయినా శనివారం అయినా అలా వెళ్తాము బయటికి
అవునా
హ మంచిగా అలా ఎంజాయ్ చే స్తాం ఎందుకంటే ఊరికే రూమ్ లో ఉండాలన్నా కూడా ఎవరికి అది కుదరదు కదా ఉండలేము కదా
అవునవును
అలా అనేసి అలా అలా బయటికి వెళ్ళేసి కొద్దిసేపు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ అంటే అది మంచిగా అనిపిస్తది తీ
అవును
తిరగేసి తినేసి తిరగడం తినడం మళ్లీ ఎం ఉండదు
నిన్న ఎల్లారా బయటికి సండే కదా
ఆ ఎళ్లామండి ఇటు బయటి అంటే మా దగ్గర్లో మాల్స్ ఉంటాయన్నమాట.
ఈ కొ ఒక మాల్వడింద్ ఏ అంటే ఆ లేక్ష ధోరణి ఆ మాల్కెళ్ళమండి నిన్న మా ఫ్రెండ్ ఒక డ్రెస్ తీసుకుంది తనకి అంటే ఉగాదికి.
అవునా ఎలా ఉంది మరీ మాల్ బాగుందా
బావుందండి పెద్దగ్గట్టేశారు అసలు
హ్ మ్
ఇంకా అక్కడ ఇంకా అశోక్ వన్ మాల్ అని అది గుడా ఉంటది అది బాలనగర్లో కూకట్ పల్లి సైడ్ ఉంటది అది అక్కడ ఒక మాల్ ఉంది అది చూసాము ఫస్ట్ ఉందన్నమాట. ఫస్ట్ మాకు ఫ్లాష్ అనేది ఒకటి టున్టదన్నమాట అది అశోక్ వన్ మాల్లోనే పెడ్తరు మాకు అందు కనేసే ఇగ పోయి ఇగ చూసొద్దాం ఒకసారి అనేసి ఇగ నిన్న అటెల్లి అది జూసి మళ్ళీ లేక్షోర్ అది జూసేసి ఇటోచ్చాం ఇగ మా దగ్గరలో ఇక ఇం ఏల్ మాల్స్ లూలు మాల్ తెలుసా మీకు లూలు మాల్ ఆ ఏమంటరు దాన్ని పేర్ పేర్లు గుర్తుకొస్తలేవ్ నాకు నెక్సస్ మాల్ అవన్నీ ఉంటాయండి మాకు
అంటే విన్నా ఎప్పుడైతే రాలేదు. మ్
నైసర్ వచ్చినప్పుడు చెప్పండి నేను తీసుకెళ్తా అటన్నిటికీ అంటే మా దగ్గ
మ్ తప్పకుండా అండి అవునా
ఉమ్ ఏం చేస్తున్నారండి ఇంకా ఇంకా మాల్స్ అయితే బాగున్నాయండి మస్త్ పెట్టింరందరు అంటే ఫెస్టివల్ కదా
అవును
చెప్పండి ఉంటన్నం
ఆ సరే అండి.
ఉ